హా నేను చూస్తురా అండి బాగున్నారా జై శ్రీరామ్
నమస్కారం పండుగ ఏవి ఏం చేస్తున్నారు బాగున్నార
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా
ఆ సరే ఇవాళ ఆ టాపిక్ దేని గురించి మాట్లాడదాం
టాపిక్ వచ్చేసి ఫెస్టివల్ దసరా గురించి మాట్లాడదాం ఈరోజు
హా ఓకే సరే
ఓకే దసరా గురించి చెప్పండి మీరు ఏమ అనుకుంటున్నారు దసరా పండుగ రోజు చేస్తాము దసరా కంటే ముందు రోజు బతుకమ్మ వస్తది బతుకమ్మకిి ఏం చేస్తా మెలా సెలె ఒక దస నైన్ డేస్ దుర్గా దేవరాత్రులు ఏం చే ఇవన్నీ డిస్కస్ చెయ్యండి చేద్దాం
హా సరే అండి ఆ ఫస్ట్ దసరా ఫస్ట్ దసరా అంటే టెన్ డేస్ ఉంటది దసరా అంటే నైన్ డేస్ ముందు బతుకమ్మ ఉంటది ఫస్ట్ ఫస్ట్
బతుకమ్మ అన్ని చోట్ల ఉండదు తెలంగాణలోనే ఉంటది బతుకమ్మ
ఆ ఇప్పుడు తెలంగాణ స్పష లో బతుకమ్మ ఉంటున్నది ఇప్పుడు తెలంగాణ స్పెషల్ బతుకమ్మ
హ
ఆ చా బతుకమ్మ ఇగ పొద్దున స్నానం చేసి పూజ చేసి జస్ట్ నార్మల్ పూజ చేసి మళ్ళా బతుకమ్మ పేరుస్తారు అన్నట్టు
ఫస్ట్ రోజు
ఆ పూజ అంటే అక్కడ నా ఇది కూడా పెట్టుడు గౌరమ్మ పెట్టి పూజ చేసుకొనుడు ఆ తర్వాత తిన్నా కూడి ఏం కాదు అన్నట్టు మళ్ళా తర్వాత బతుకమ్మ పేరు పేరుచుడు చాలా పెద్ద పెద్దయి పూ వేరే వేరే వెరైటీ వెరైటీస్ పూలు ఉంటాయి కలర్ కలరింగ్ ఉంటాయి పూలుస్ ఆ స్పెషల్ కూల్ అ పూలు అంటే తంగడి పూ అది ఇంపార్టెంట్ అన్నట్టు కంపల్సరీ తంగడి పువ్వు అంటే అయి కంపల్సరీ పెట్టాలి ఇక మీగ త్తవన్నీ ఏవి పూలు పెట్టినా సరిపోతాయి తంగడిపు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు
ఓకే తంగడు పువ్వు బతుకమ్మా పేర్చి వన్ బై స్టెప్ బై స్టెప్ రౌండ్ గా పెట్టుకుంటా వచ్చేసి అంటే అయిపోయిన తర్వాత ఏం చేస్తారు
ఆ సీతామజడ పువ్వు ఉంటది ఆ ఇగ చాలా వెరైటీ వెరైటీస్ ఉంటాయి అన్నట్టు తెల్లపు స్వాస్తికము గులాబ పూలు కూడా ఉంటాయి ఆ
అ
బంతి పువ్వు ఉంటది
అ
చాలా మన ఇష్టం అయ్యే మనం ఇష్టం అయ్య ఉంటాయి మన దొర్కేటి మార్కెట్ లాగాని కానీ ఏవి ఉంటాయో అవి మనం పెట్టుకోవచ్చు అన్నట్టు స్టెప్ బై స్టెప్ కలర్స్ కానీ స్టెప్ బై స్టెప్ ప్పు చాలా పెద్దగాని పేర్చుకుంటారు అన్నట్టు
అ
ఓన్లీ పూలతోనే
ఓకే బతుకమ్మ అయిింది తర్వాత
ఆ పేర్చుకుంటారు ఇక నైన్ డేస్ అలానే పేర్చుకుంటను అన్నట్టు కొందరు ఏం చేస్తారు వన్ డే అని ఫస్ట్ డే అని నైన్త్ డే లాస్ట్ రోజు పేల్చుకుంటారు ఆ కొందరు ఏం చేస్తారు నైన్ డేస్ కంటిన్యూ కూడా పేరుచుకుంటారు ఇంక అది వాళ్ళ ఇష్టం అన్నట్టు కానీ వన్ డే అని నైన్త్ డే అది కంపల్సరీ పేర్చాలి ఆ కొందరు ఏం చేస్తారు ఆ సెకండ్ రోజు థర్డ్ రోజు గానీ
అది పేరుచి ఏం చేస్తారు అది చెప్ప పండి ఇది ఓకే పేర్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు ఎక్కకి తీసుకెళ్
ఆ పెడ్సిన తర్వాత నైటు ఆ అక్కడ గౌరమ్మ పెట్టి బతుకమ్మకి గౌరమ్మ పెట్టి ట్టి ఆ పసుపు కుంకుమ వేసి అగరబత్తి ముట్టించి ఇంట్లోనే రాౌన్ పాట పాడుకుంటా బతుకమ్మ చుట్టూ తిరుగుతాం అన్నట్టు మళ్ళా ఇంట్లోనే సెవెంత రౌండ్ ఐదు రౌండ్ ఇట్లా పాట పాడు ఒక పాట పాడి ఆ తిరుగుతాం అన్నట్టు ఇంట్లా మళ్ళా ఇంటి నుంచి మన వాడల్లా గాని ఇక్కడ బత బతుకమ్మ ఆ ఉంటదని అడు పెట్టి అందరు పెడతారు అందరు వస్తారు అక్కడ బతుకమ్మ పెడతారు ఒక ప్లేస్ ఉంటది అన్నట్టు ఆ ప్లే ఆ చోట అన్ని బతుకమ్మ ఒకే కాడ తెచ్చి పెడతారు అన్నట్టు కొందరు గుడిలా పెడతారు కొందరు ఆ వేరే ప్లే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెడతారు అన్నట్టు ఆక్కడ బట్ ప్రతి అందరూ ఆ పాటలు పాడతారు అన్నట్టు
ఆడతారా బతుకమ్ ఆడతారా అక్కడ పెట్
బ బతుకమ్మ ఆడతారు అన్నట్టు ఇక కొందరు పాటలు కూడా పాడతారు బతుకమ్ అక్కమ పాట ఉంటదిగా
అవుా బతుకమ్మ ఎలా ఆడతారు అంటే ఆడు బతుకమ్మ ఆడు అంటే ఎలా ఆడతారు
ఆ రౌండ్ రౌండ్ ఇరుకుంటా ఆడతార నల్ రౌండ్ ఇరుకుంటా ఆడతారు ఆ డిజే పెడుతు చెప్పట్లు చప్పట్లు కొడతారు డీజే పెట్టుకుంటూ ఆడతారు
విజయాన అత్రం విజయ కాదు కానీ సౌండ్ సిస్టమ్ పెట్టి ఆ పాత బతుకమ్మ పాటలు పెట్టి ఆడుతా ఉంటారని చెప్పాలా చెప్పాలి అట్లా చెప్పండి
ఓకే ఓకే అదే అదే
అ
మళ్ళ కొందరు చాలా ఫ్రూట్స్ ఫ్రూట్స్ తో ఇంకా బతుకమ్మ చేస్తారు కొందరు
వెరాయిటీ వెరాయిటీ
ఆ
వెరాయటీ బ మ
ఆ వెరైటీ బతుకమ్మలు కొందరు సెకండ్ డే ఫోర్త్ డే అట్లా ఉంట ంట కదా బతుకమ్మ కొందరు ఫ్రూట్స్ తో చేస్తారు కొరు వెిటబుల్స్ తస్త కొరుకు పని చేస్తారు
ఓకే బతుకమ్మ అయిన తర్వాత బతుకమ్మ ఎన్ని డేస్
ఇగా నైన్ డేస్ ఉంటది లాస్ట్ డేస్ అంటే కొందరు ఇది లాస్ట్ డే బతుకమ్మ చేస్త దాని కోసము ఆ ఇది ఉంటది.
లాస్ట్ డే బతుకమ్మకి పేరు ఉంటది ఎంపేటిరు దానికి
సద్దుల బతుకమ్మ అంటారు.
ఆ సద్దులా బతుకమ్మ సద్దు లా బతుకమ్మ రోజు ఏం చేస్తారు, ఆ రోజు మీరు ఆ ఇంగ్ కొత్తది చ కొన్నుకోవడం, కట్టుకోవడం మేకప్ చేసుకోవడము, కోవడము మేకప్ చేసుకొని అల్లీ వెళ్ళలి ఆడడం ఆ రోజే ప్రసాదాలు పొడులు ప్రసాదం చేసి వాళ్ళకి ఇట్లాంటివి చేస్తా ఉంట తెలుసు, కొంచెం ఐడియా ఉంది మీకు కొంచె ఇంకో తెలుసు కాబట్టి చెప్పండి మీ వాటి గురించి
హా లాస్ట్ సద్దుల బతుకమ్మ, రోజు అంటే అక్కడ లాస్ట్ మనం పోతాం అక్కడ పొడులు పొడిలు అ అంటే ప్రసాదం ఐదు రకాల పొడిలు కావాలంటది. ఇక ఒకటి గౌజం పొడి గౌజం పొడి చేస్తాం, గౌజం పొడి ఆ సై ఆ ఇది గోజుమ పొడి బేసన్ బేసన్ అంటారు కదా గోజం పిండిది అని బేసన్ అంటారు కదా బేసన్, అన్ని నువ్వులా పొడి, నువ్వులా పోడి చే స్తారు కూడక పొడి చేస్తాడు చేస్తారు.
ఇంకాకోటి పల్లిల తోన్ని
పల్లీల పొడి చేస్తారు. ఆ ఇన్ని ముందు వన్ డి వన్ డే మూడు ఆ ఐదు రకాలు ఇగా మన ఇష్టం అన్నట్టు ఇగా ముందు ము ముందే ఒక రోజు ముందే చేసి ఉంచుతారు అన్నట్టు పొడిలు, దాన్ని మంచిగా నూనెలా నెయ్యిలా మంచిగా గోలిస్తారు అన్నట్టు అపోడిల అన్నీ
ఓకే ఓకే అది వంటల సెక్షన్ మొత్తం
హ ఒకే హ అది గాది పండు గా మెయిన్ అన్నట్టు పొడలు ప్రసాదములన్ని, అం
ఎవరి బతుకమ్మ, బతుకమ్మ కూడా కు పెద్ద బతుకమ్మ తయారు చేయాలి పెద్ద పేర్చాలని ఒకరికొకరు, పోటీ పడుత ఉంటే ఇటు నాది పెద్ద గా ఉండాలి, ఆ నాది పెద్ద గా ఉండాలని అట్లా,
ఆ చాలా ఉంటది కొన్ అ వెరైటీ వెరై రకాలుగా బతుకమ్మ చేస్తారు కొందరు పికాక్స్ వేస్తారు, కొందరు తులసమ్మ, గద్ద తీరంగా చేస్తారు, కొందరు ఆ బొమ్మ లాగా వేస్తారు. అమ్మవారి బొమ్ అమ్మవారి లాగా చేస్తారు, బతుకమ్మ చాలా వెరైటీల రకాల చేస్తారు. అన్నట్టు
ఓకే బతుకమ్మ మా ఆ రోజు ఆడి ఏం చేస్తారు. తర్వాత లాస్ట్ కి
ఆ లాస్ట్ ఇగా పేరు గోదాదికి పోయి, ఆ పేరుచ అంటే వదిలేసి వస్తారు, అన్నట్టు అది లీలాల వలేేశాస్తారు మరి పొడివులు ఉంటాయి కదా ఆ పొడలు కూడా అందరు ఉంటారు కదా మన అందరికి ప్రసాదం ఇస్తారు అన్నట్టు ఆ పొడలు వాళ్ళు కూడా మనకి ఇస్తారు మనం కూడా వాళ్ళకి ఇస్తాం వట్టు
వచ్చేసి ఆ చ అంటే గోదారిలో వదిలేసి బతుకమ్మ పొయిరావమ్మ చెప్పి వచ్చేసి మళ్ళీ ఒకరికొకరు పొడులు ఇవన్నీ ఇచ్చేసుకొని తినేసి ఇంటికి వచ్చేస్తారు అనా బతకామ రాజు ఓకే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మన న దేవి నవరాత్రులు ఉంటదా. నవరాత్రులకి ఏంచేస్తారు దాండియా, గిండియా ఆడతార గర్భ
ఆ దాండే ఆడతాం అన్నట్టు
గర్భ కూడా ఆడతార
గర్భ కూడా ఆడతాడు ఆ అర్తం మేము
రాత్రికిజస దశరా క
దసరాకి ఆ ఎలా మొక్కబొదులు ఉంటాయి ఆ రోజు వంట చేసి నైవేద్యం పెట్టి తినాలి అన్నట్టు దసరా తెళ్లాలి దసరాకు మొత్తం ఫాస్టింగ్ అన్నట్టు
ఓకే ఎలా ఎలా సెలబ్రేటీ ఇస్తారు దసరా జ మీ పెెట్టాడము ఆ
ఆ జమ్మి పెట్టడం ఉంటాయి
ఇక్కడ మా ఏరియాాల గుడ్డ పైకి వెళ్ళి అక్కడ దేవుని కూడి ఉంటాారు రావణాసుని కాగాలుస్తారు రావన్ దహాన్ ఉంటది అ అవి అన్నది చెప్పాలి చెప్పండి వాాటి గురించి
ఆ ఈ గుట్ట పైన మాదారి గుట్ట పైన వెళ్ళి అక్కడ రాము పెద్ద ఉంటది ఆ స్టాచ్యూ అక్కడ వచ్చి అక్కడ కాల్ కాల్స్తలు అన్నట్టు రావణాసుడుని అక్కడ చాలా మంది వస్తారు చూస్తానికి రష్ కూడా చాలా ఉంటది దసరా రోజు జమ్మి చెట్టు ఉంటది జమ్మి చెట్టు ఆకులు తీసి పెద్దవారికి ఇచ్చి మనము వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అన్నది ఆ రోజు
అ
దండం పెట్టాలి వాళ్ళకు
ఎలా దశరా అలా సెలబ్రేట్ చేస్తారా
దసరా సెలిబ్రిటీస్తంట కొత్త డ్రెస్సులు వేసుకొని దసరా సెలబ్రేట్ చేస్తారు
ఓకే దసరా టాపిక్ దసరా గురించి మీకు తెలిసింది ఓకే ఓకే ఓకే ఓకే అండి సరే ఉంటాండి మళ్ళీ కళ్తాం ఓకే